హలో
మడు
ఆ అక్క బాగున్నావా
ఏం చేస్తున్నావ్
ఆ అక్క బాగున్నావా
వినిపించట్లేదా నా వాయిస్
వినిపిస్తుంది అక్క ఆ అక్క వినిపిస్తుంది
గా వినిపిస్తుందా
ఆ స్లోగా వస్తుందిా
ఓకే ఓకే ఇప్పుడు ఓకేనా
లేదు అలాగే ఉంది
స్లోగన్ ఉందా అది సిగ్నల్ ప్రాబ్లం వల్ల ఏమో మొత్తానికి అటు అంటే సిగ్నల్ కొంచెం స్లో అయినా అదే కొంచం అది ఇదయినా కూడా మాట ఇందక్కడ పెద్దమ్తో మాట్లాడినప్పుడు కూడా అలానే ఉ చాలా లోగా వినిపిస్తున్నాననే చె తుందంది
అదే స్లోగా వస్తుంది కొంచెం నా తొక్క నించి మాకుక్క నా వాల్యూమ్ చెక్ చేసన్నా
ఆ చెక్ చెయి
లేదు నా ఫుల్గానే ఉన్నాయి
ఫుల్ ఉందా
హ
నాదే ఫుల్ ఉంది కానీక అంతే ఒక్కొక్కసారి
అవున అవును సిగ్నల్
అప్ అండ్ డౌన్ అవుతా ఉంటాం
ఇంకేటక్క ఏం చేస్తున్నా
స ఈ ఇద ఏం చేయట్లా వాషింగ్ మిషిన్ లో బట్టలు సార్ తిరుగుతున్నాయి్
ఓహో
రు పెట్టేస్తే పని అయిపోయినట్టే
ఏం చేస్త కా వంట
పప్పు పాాలకూర చేసాను రా సండేలో మనకి నాన్ వెజ్ ఉండదు
ఏమక్కాల
బావగారు డ్యూటీకి వెళ్ళిపోతారు కదా ఇవాళ ఇంట్లోనే ఉంట ఉన్నారులే కొంచెం నీరసంగా ఉందని
ఆ
బాడీ పెయిన్స్ ఉంది ఇంట్లోనే ఉంటాను అన్నట్టుగా అన్నారు
ఓకే
సరే ఉండలే అన్న నాకు తెలియదు కదా నేను నార్మల్గా నైన్ కి వెళ్ళిపోతారని వండసాను వంట
హు హ్మ్
ఉ ఇప్పుడు కొ బొడ్డడు పడుకున్నాడు
హు హ్మ్
అది కొంచెం జలుబు చేసినట్టుగా ఉంది బాబగారికి
ఓహో మెడిసిన్ అంటే సర లేదా
ఆ మెడిసిన్ ఇంకేమి వేయలేదు వెయ్యర్రా అంత తొందరగా వయ్యరు గబ గబా ఏదన్నా వచ్చిందంటే వయ్యరు అది కొంచెం సివియర్ అవుతు కవ క హెవీగా ఉంది అన్నప్పుడే యూస్ చేస్తారు లేదంటే యూస్ షేర్ ఎక్కువ మెడిసిన్సు
లేదంటే అరు
పర్వాలేదులే కొంచెం తట్టుకోగలిగే నొప్పే ఉందంటే ఓపిక గా వెయిట్ చేస్తారు లేదంటే ఆ బాంస్ ఉంటాయి కదా అ జెండుో భావంలో శాస్త్రీభావంలో రాసుకొని కూర్చుంటారు కొంచెం ఏదో కోల్ చేసినట్టుగా ఉంది అని అంటున్నారు
ఆహా
ఉ
అదే చూస్తా ఎక్కువైతే అప్పుడు యూస్్ చేస్తును
ఆ అవునవును
ఉం
ఎట్లా ఉంది కాల్ దగ్గర నొప్పి తగ్గింది కదా
ఎక్కడ
అప్పుడు కాళ్ దగ్గర అది వచ్చింది కదా నీకు ఎముక ఏదో పెరిగినట్టుగా అయింది తగ్గిందా ఇప్పుడు నార్మల్ గానే నడుతున్నావు కదా
ఆ హ అది నార్మల్ అప్పుడే అయిపోయింది మరి ఇంకేట్లేదుడిష్టమ
ఉమ్ ఉమ్
ఉమ్
నేనుపోన అన్నీ తెలియని తెలియని డిసీజులన్నీ వత్తా ఉంటాయి పన్నా మళ్ళీ ఏమైందిరా నాయనా
అదిట్టు ఉండే అక్క అవి అద అయి నా ఇంకొక్కటే ఉండింది పుచ్చిపోయి అది క్యావిటీ అయిపోయి
ఆ
అయితే నేను మెడిసిన్ యూస్ చేస్తుండను తర్వాత అది రూట్ క్యానల్ చేయించుకోవచ్చని
ఆ
అయితే నిన్న మరి మెడిసిన్ ఎంత యూస్ చేసి అదే నిన్న మెడిసిన్ వేసాన్ అయిన పని చేయట్ల ఆ నైట్ మొత్తం పెయిన్ ఉండిపోయింది ఇంకా
వామ్మో ఒక్కసారి రాయగడలో ఉన్నప్పుడు అనుభవించాను రా కొంచెం ఆ చిన్నప్పుడు అప్పులో ఊర్లా వచ్చేవాళ్ళం కదా అప్పుడు నొప్పి వచ్చింది ఫస్ట్ టైం ఒకటే ఉంది నాకు అదేందంటే గుల్లగా అదే ఎట్లా హోల్ పడిపోయి ఉందనమాట
అవును నాది అలాగే అయిపోయింది అక్క హోల్లాగా
ఇప్పుడు పెయిన్ రావడం వేరా ఇప్పుడు వరకు కూడా మళ్ళీ పెయిన్ రాలా నాకు అప్పుడు పెయిన్ తట్టుకోలే నొప్పి అదేదో తిరుగుతున్నట్టే
ఆ అవును ఫుల్లు
చెర్రు చెర్రఎక్కింది అప్పుడు అదేందో మరి అత్త ఉంది కదా అత్త ఏం చేసింది పేస్ట్ పెట్టమ్మా నొప్పి రాదాని అందే
ఆ
అలా కంటిన్యూగా పేస్ట్ పెట్టా
ఉమ్
ఆ పెడితే కొంచెం లాగి ఆ లాగడం ఆ జూ జు మం తిరగడం అది తగ్గింది అట్లా ఎన్నిసార్లు పెడతాం పేస్ట్
అవును
ఏవో బొగ్గ పొక్కిపోయినట్టు అయిపోతుంది
ఆ అ పేస్ట్ వాళ్ళ
తది కెమికల్ కదా ఎట్లా అయినా రియాక్షన్ ఇస్తది కదా హ అస్ తల్ల జూడు నొప్పి తగ్గుతుంది మళ్ళీ వ ంది ఉమ్ము ఉమ్ము ఒకటి వచ్చేస్తుంది బాగా సెలయివ క్కువ వస్తుందే ఈ ఇదే ఏంట్రా నాయన ఎప్పుడు తగ్గిద్ది ఎప్పుడు తగ్గిద్ది అనుకున్నాను మళ్ళీ ఎప్పుడేదో అప్పుడు మౌయ టాబ్లెట్ ఏదో తెత్తే ఏసుకున్నాక కొంచెం నిద్రలోకి వెళ్ళిపోయినాక తగ్గిపోయింది ఇక అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు వరకు రాలేదు అప్పుడు ఇప్పుడిక బావగారు అదే అంటారు నువ్వు ఆ అది తీ ఇచ్చేస్తాను బాగి లేదంటే రూట్ కెనాల్ చేయిస్తాను
అవును సడన్ వచ్చిందని మరి ఇంగా
ఆ రూట్ కెనాల్ చేయిచ్చి నీటికి సిమెంట్ పెట్టిచ్చేస్తే అయిపోతది కదా అంటారు
అవును
య అయ్ ఛీ ఛీ అమ్మో నాకు భయం వద్దులే ఎందుకు వచ్చినగోల నాకు అసలు పిచ్చి భయం ర నాయన ఎట్లా రూట్ కెనాల్ చేయించుకోవడాలు నొప్పు పండ్లు పీకించుకోవడాలు మన వల్ల అవ్వదు
నేను అందుకే ఉండాను అది మెడిసిన్ వేస్తుండను పెయిన్ వస్తున్నప్పు ప్పుడు రూట్ కెనాల్ చేయిద్దాం లే తర్వా తే ఎప్పుడ ఆన్సే
ఇప్పుడు రూట్ కెనాల్ చేసినప్పుడు ఇంజక్షన్ చేస్తారా
ఆ తీసినప్పుడు కూడా చేస్తారు
ఓకే ఓకే అక్కడ పన్ను దగ్గరే మళ్ళీ
ఆ పండుకర ఆ కింద ఆరుందికా మసూస్ అదేంటలేదు అంతటి ఉన్న ఎందుకంటే ఆ తీస్తునున్న
ఓకే
అదేం ఉండదు ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఒక టూ సైడ్ అదే ఫ్రంట్ ఇంకా బ్యాక్ సైడ్ ఇస్తాడు
ఓకే
అది మొత్తం ఆ సైడ్ మొత్తం తిమ్మిరెక్కిపోద్ది
ఓకే ఓకే
ఇంకే పెయిన్ తెలీదు ఇప్పుడు
అవునా ఏమో రా నాకు భయం ఆ ఆ ఇంజెక్షన్ చేసేటప్పుడే గట్టిగా ఏమన్నా ఇది
ఆహా ఎట్లే చిన్న గుచ్చినట్టు ఉంటది అంతే
అవునా అప్పుడికే చాలా సార్లు అన్నారు ఇంక అప్పుటి నుంచి ఇప్పుడు దాకా పెయిన్ రాల ఇం ఇంకోటి ఏమైందంటే పన్న పన్నంత రాలిపోయింది ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు రాలిపోయింది
ఆహా
ఆ రౌండ్ అయితే ఉంది పుచ్చినట్టే ఉంది కాని ఇం అ అది ఒక్క దగ్గరే అలా ఉండిపోయింది అది ఇక దానికి ఏదన్నా తగిలిన జ్యూ అంటే చల్లటివి ఏదన్నా తగిలిన కూడా ఏమి రియాక్ట్ అవ్వట్లా ఆ
ఆహా
ఆ సో ఇంకా ప్రస్తుతానికి ఏం పెయిన్ లేదు కదా
అవును పెయిన్ వచ్చినప్పుడు తర్వాత చూడొచ్చు
అట్టు తినేటప్పుడు ఒక్కొక్కసారి జివ్వు అంటది
ఉమ్
మళ్ళీ కొంచెం భయం అలాంటప్పుడు జాగ్రత్తగా తింటాను అనమాట
ఓకే
అహహా ఎందుకొచ్చు
నాది దున్నప్పుడు అదే కోల్డ్ వాటర్ తాగినా ఏటికి తిన్నా
ఉమ్ ఆ
ఇప్పుడు ఇంకట్లేవులా అక్క ఫ్రీ అయిపోయి ఇంకా ఆగు పడతావు తను
ఏముంది
ఉమ్ ఉహూ
ఇంట్లోనే ఉన్నారా
ఆ డాడీ లోడ్ కోసారు అక్క ఇప్పుడు లంచ్ చేసి బయలుదేరతారు
ఎక్కడ హై
ఆ హైదరాబాద్
అహాహ
ఉమ్
ఈ మధ్యన తక్కువ అయింది కదా
అవును ఈ మధ్యన లోడింగ్ లేద అక్క అసలా
అదే అదే అదొ ఒకటి ఇప్పుడు గ్యాస్ తో పని గ్యాస్ షార్టేజ్ మెయిన్ ఇప్పుడు లారీలు లాలె లారెల్ కూడా అదే కదా
ఇది డీజల్ లారీకి
హా ీసల్ ఓకే ఓకే అద ఇద ప్రాబ్లం లేదు కానీ ఆటోలకి వాటికి కొంచెం ఇబ్బందే కదా
హ్మ్మ్ సీన్ అదే బల్క విచారు
అదే అదే ఎట్ల అయినా వాళ్ళు గ్యాస్ ఇక ఈ గ్యాస్కి సంబంధించి ఉన్న వాళ్ళుందరూ ఇబ్బంది పడతారు
ఉ అంతే
హ్మ్మ్
షార్టజ్ ఎకువ అయిపోతుందిస్
ఆ త్తగ వాడాలని చెప్తున్నారు అవసరంయితే అయితే ఎలక్ట్రికల్ పొయ్యలు కొనేస్తున్నారు కానీ జనాలు
ఉ అదే
ఒకప్పుడు ఒక ఇళ్లల్లో కూడా ఉండేవి కాదు ఇప్పుడు అందరుూ కొనేస్తున్నారు వెళ్ళి ఇప్పుడు వాళ్ళకు మంచి బేరం లేవు ఒక రకంగా
అవునుంత ఇప్పుడు సేల్స్ బాగ అవుతున్నాయి వాళ్ళకి
ఉ నాయన మీ పుణ్యం అంటే మమ్మల్ని పట్టుకుంటున్నారు ఇల్లు అనుకుంట
అదే గ్యాస్ దొకపోతే ఇంక ఇట్ చేస్తారు ఎలక్ట్రికల్ యూస్్ చేస్త
ఈడట్ట చోవితున్నాడ్ర
వినయ పర్లేదు అక్క బాగా చదువుతుండు
వత్తా వత్తన్నాడా ఇంటికి
ఆ ఇందాకులో వచ్చాడక్క
ఆహా
ఆ ఇప్పటి వరకు ఉండడాడు
ఆ అదేలేే
ఇందాకే వెళ్ళాడు
ఇవాళ ఉందా ట్యూషన్ లేదా
్యూషన్ లేదకా సండే కద
సండే ఉండదు సాటర్డే వరకు
స్టార్టర్డే వరకు
ఉహ ఆ ఒక్క రోజు కూడా రెస్ట్ లేకపోతే ఎట్లాలే
అదే కాద
రోజ ఎన్ని ఎన్ని ఇన్ని ఇన్ని
హహహ
ఆ మా చెల్ల అంటుంది వీళ్ళు వస్తారో లేదా నాకు డౌటే అంటుంది నేన అన్నా లేదు లేదు వస్తారులే ఎందుకు రారు
లేద వస్తాం ట్రై చేస్తాం అ వస్తమే సార్
ట్రైలు కాదు
అదే అదే అస్త అస్
పోయిన సారి కుదరలా ఈసారయినా రావడం అడానికి ట్రై చేయండి
లాస్ట్ టైమ్ హవలేదు
మళ్ళీ మళ్ళీ వెళ్ళేది కాదు వచ్చేది కాదు కదరా సంవత్సరానికి ఒక్కొక్కసారి ఆ టైం కూడా ఇవ్వకపోతే ఎట్ట చెప్పు
అదే కదా
తర్వాత ఇంకా బిజీ షెడూ డ్యూల్స్ ఉంటాయి జాబుల్లోకి వెళ్ళారంటే అస్సలుగే రావడానికి అవ్వదు
అప్పుడుంకా అసలు లేదు
ఒకవేళ జాబ్ చూసుకునే లెక్కనైతే ఇతేే వచ్చే రోయ అటు మాత్రం ఉండ బాక్
అదే చేస్తాం అక్కడే ఇక్కడ ఏం లేవు కూడా
చూడు చక్కగా చేతుూ ఆడ ఉన్నాడు కదా చక్కగా ఆడు ప్రశాంతంగా ఆడ చేసుకుంటున్నాడు నచ్చిన చోటకి వెళ్తున్నాడు అంటే ఆడి కంపెనీ అలాంటిదిలే
ఉమ్
అట్లా ఇడు సైడ్ అనుకో నెంబ పర్ఫ్
అద కంపెనీస్ ఉంటే
ఆ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఇక్కడ ఇబ్బంది ఉండదు నీకేది కావాలంటే అది ఇమీడియట్గా దొరుకుతాయి
ఉమ్ సరే అక్క అయితే ఉంటా నుకు బయటకి వెళ్తున్నా
ఆ సరేయితే
సరే ఓకే బా